చెప్పు సనిత హలో! ఇనిపిస్తుంది ఆ. ఏం చేస్తున్నావు వంట చేసినావా?
వాయస్ వినిపించట్లేదు.
కొంచెం విన పడుతుంది దగ్గర పెట్టుకో
ఓకే.
వంటచేసినావా?
చేస్తున్నా, ఇప్పుడే.
ఏ వంట?
దోశ చేస్తున్నా, మంచూరియా చేస్తున్నా.
మంచూరియనా? హెల్దీ ఫుడ్డా? ఎన్ని కుదిో
ఆ ఇంట్లో చేసుకుంటున్నా కాబట్టి హెల్తీ ఫుడ్ బయిట తింటే జంక్ ఫుడ్
ఫుడ్ అయినా ఇంట్లో చేసుకున్నా కూడా హెల్దీ ఫుడ్డెనా?
అంతే, అందులో వేయాల్సిన ఐటెమ్స్ వేస్తాం కదా!
ఎ హెల్దీ హెల్దీ ఐటెమ్సా?
ఆ
ఈమెతో
నువ్వు చెప్పు ఎట్లా చేస్తారో మంచూరియా వింటా నేను.
బయట అయితే కారం, ఉప్పు, మసాలా అన్నీ వేసి ఇంట్లో అయితే
ఆ
ఉమ్ కారం, ఉప్పు, మసాలా. ఇప్పుడు ఏం వేయాలి ఇంత సోయా సాసులు అవన్నీ ఇచ్ కరయణ
పిండి ఏమి పిండి వేస్తాది.
పిల్లా? పిల్లేంటి?
అసలెందసలు
ఆ పిండి గరు పిడి గవ బైకాయి
ఇంకా శనగ పిండి కాదా?
శనగపిండి కూడా ఉంటుదా శనగపిండి అయితే బజ్జీలు వేయొచ్చు
అసలు ఏం కూరగాయలు లేసి చెస్తారు
అరే నీ విన్నా కదా?
కూరగాయల పేర్లు అయితే చెప్తాలేవు.
ఆ శనగ పిండి, మసాలా.
ఆ గోధుమ పిండి కాదు బయట మైదా పిండి ఇస్తారు.
హ మీవతే అతే ఎన్నికా బయట మైదాపిండే కదా?
ఇక్కడ మనం ఆల్టర్నేట్ బియ్యంపిండి వాడతాం.
ఫుల్ ఆఫా మరి.
ఆ
ఫుల్ హాఫా అందరికి
ఏంటివి ఫుల్ ఆఫా
ఎన్ని మంచూరియాలు వస్తాయి.
అర్ధన్ కాాలే
కిరడానికి ఎన్ని మంచూరి లేత
మనం సైజు అదేంటి వెజిటేబుల్ తీసుకున్న క్వాంటిటీని బట్టి బాగా కావాలి అంటే పెద్దది తీసుకోవాలి క్యాబేజీ
ఆ
తక్కువ కావాలి అంటే చిన్న క్యాబేజీ
అవునా
కషా మతుంద అక్కడ
వర్షవా వర్షము నిన్న ఒడువని ఇవాళ న నను రాండి నా కొంచెం రాళ్ాల వర్సం కూడా పడ్డది కదా
అవునా తడిచల ఇంది ఇ రాళ్ళలా
వాళల జతే డబ్బల్గ
ఏమో మరి ఇంతవరకు వినడమే కాని నిన్నా జూలే రాళ్ాలా వర్షం ఎతుంటారు
అంతేనడి రాళ్ళ పడ్డాక మొత్తం సిమ్లా లెక్క అయితుంది
రాహల్ వర్డాన్ంచ
సిమ్లా మనం ఊటి సిమ్లా ఉంటది కదా ఆ టూస్ ట
లా వినడము ఆ న్యూస్లలా కూడా చూడలే వినడం వరకే రాళ్ళ వర్షం అని ఇప్పటి వరకు
అంతేనా ఒకసారు పడ్డాక మొత్తం మంచు మంచిగా కూర్చినాక తెలుతుంది మనకి సింపుల్ ఉన్నట్టు తెలుతుంది ఎఫిషిల్ సిమ్లా అవుతుంది అప్పుడు
ఆఫీస్ అయిపోయినా
ఆ చసా మనం అయిపోతే అకుంట అయిపోతుంది లేపోతున్నా
కాల్స్ ఏం లేవా ఈరోజు
అన్న
అయిపోయినాయా మరి కాల్సు
ఆ అయికనిట్
అ అకాా మధ్యాహ్నం లంచ నిన్న
లని చూ దోస
లంచ్ దోషదన్నవా పొద్న బ్రేక్ ఏం తిన్నావు మరి
బ్రేక్ఫాస్ట్ ఏో గురుకులడితే ఏ వి అ
ఆహా దోశాకి ఏం కర పెట్టుకుందిన్న ఏంటి
ఓహో కర్రీయా ఆఫీస్ లో పనిపోయి అవన్నీంట
ఆఫీస్లా
ఆఫీస్ వర్క్ లో మునిగిపోయి అవన్నీ గుర్తుపెట్టుకుంటావా
అమ తిన్నావా లేదా కనీసం
తింటాం కదా తిన్నా ఎప్పుడు పడిసాం అే
ఉ
లోబడ వాడేతే అది ఉంటది అంత
ఆహా
మళ్ళ ఆగలైన్ అం మళ్ళ గుతతు
అంతేనా సినిమాలు ఏం చూసినావు రీసెంట్ గా కొత్తాయి్
సిని సినిమలం
ఏం సినిమాలు చూసినావు ఈ మధ్యకాలంలో
దురంధర్ దురంధర్
దూరందర్ చూసినవా
ఆ
ట్రైలర్ చూసినవా సినిమా చూసినవా
ట్రైలరు
నేను అడుగుతుంది సినిమా ఏం చూసినావు అని
దూరందర్ ట్రై ట్రైలర్ చూసినా
దూరందర్ ట్రైన్ లో చూసినవా ఏం ట్రైన్ గురించి ఉందా ఏంది సినిమా
ఓబ్ ట్రైనా
ట్రయినా అంతే ట్రయినే గదా
దూరంధర్ అంటే ట్రైన్ అవును
అ
అవునవును
ఆ ట్రైన్ గురించి ఇచ్చాడా ఎంటి మూవీ
ఆ రణబీరుంటడు
అ కిరణ్ ఎవరున్నారు
మొత్తం పాత కాలం లేక్క
మొత్తము
పాతాకాలం సినిమా
పాతకాలం సినిమానా ఓకే ఓకే ఏమనా థీమ్ ఉందా దాంట్లో
ఉత్తెను గూడ చెప్తాము థీమ్ ఎందిదని
అంతేనా
అ
ట్రయిలర్ చూసి చెప్పేంత లేదమ్మా
అంతేనా
ఇంకా ఏం సినిమాలు జూషినవ్ ఈ మధ్యకాలంలో
సినిమాలు ఏం జూసినావు నువ్వేం జూసినావ్
నేనా నేనూ ఆలోచించాల్సిందె సినిమాల పేర్లంటే చూసినా నేను
ఏందది
లక్కీ భాస్కర్
లక్కీ భాస్కరా లక్కీ అయిపోయిండా వాడు ఊ
ఇదే ఉంద సిన్మా
ఊ లక్కీ లక్కీ బాస్కర్ కాదు ఉ ఎవరు మాధవనా
కాదు దుల్కర్ సల్మాన్ ఆ దుర్కా దుల్క
అవ్ దల్కర్ సల్మాన్
వాడెవరు తెల్సా
ఎవరు
మమ్మూట్టి తెల్సా హీరో
అయ్యో మమ్బూట్టి కొడుకా
ఆ మమ్మూట్టి కొడుకు. ఉమ్ ఐడియా ఉందా సిన్మా
బాగుంటది సిన్మా
సిన్మా ఐడియా ఉందా?
చూస్నా గదా చూస్
ఏ చెప్పు సినిమా స్టోరీ జేప్పు ఎంతవరకు గుర్తుందో జూద్దాం
అంతేనా బారోళైపొంది గదా నువ్ జెప్పు కొంచెం
అవునా అతను బ్యాంక్ ఎంప్లాయ్
ఆ
ఆ ఇది యాక్చువల్లీ ఒకటి రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీసారు ఈ సినిమాని
ఆహా
రియల్ ఇన్సిడెంట్ల ఆ పర్సన్ పేరు గుర్తుకొస్తలేడు మనీ లాండ్రింగ్ జేసేసి ఈ ఎట్లా తప్పించుకోవచ్చాని జూపించిండు సినిమా
ఆ
ఊ రియల్ ఇన్స్డెంట్ బేస్ చేసుకొని తీశారు సీన్మా
ఓకే
ఇంకా ఇంకేం సినిమాలు జూసావ్
మళ్ద మళ్ అన్ని జూడన్
మనశంకా వరప్రసాద్ చూలేదా
ఆ చూసన్గా ట్రెలరు ట్రెలరు సినిమా నా కన ఆ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు జూల్లే మనం
కిరానెయెవరూ
హీరోయినా
ఊ
ఊ ఎవరన్
చూసినవేమో సినిమా ఆహా ఓకే అవును
నయనతారనే కదా
నయనతారనే బల్ బుల్ అయినా కూడా సినిమా హిట్ కద
ఆ
హూ
ఉ ఇంకా స్కూల్ కి వెళ్ళిరా పొ పిల్లలు
ఆ ఆ
పిల్లలు స్కూల్ కి వెళ్లి వచ్చిర్రా
ఆ హాఫ్ డే అని చెప్తున్నారు ఇంటికి వచ్చేసరికి మూడవుతాంది
మూడైతోంది హోంవర్క్ చేపించినావా మరి
అవును బండిలో పెట్రోల్ కొట్టించుకుంటున్నావా లేదా
పెట్రోలా పెద్ద రష్ ఉన్నది పెద్ద రష్ ఉన్నది ఇప్పుడు పోవడానికి అక్కడ నిల్చోని ఒక రెండు గంటలు వెయిట్ చేస్తే ఒక రెండు లీటర్లు ఎమో పోతున్నట్టున్నా వా పెద్ద ఇంకో పోలీసు ఉంటాంది
ఉహు అవునా
ఒక్కొక్కరినీకి ఎంత వయ్యాలనో అంతే పోస్తాళ్ళు ఎక్కువ వస్తలేరు
ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందన్నారు కదా
నడుస్తూనే ఉంటది యుద్ధమంతా నడుస్తాదో అది ఒక్క పాయింట్ నడుస్తుంది
అసలు పెట్రోల్ పార్సల్ కూడా ఏదన్నా ఆప్షన్ పెడితే అయిపాయ్ అందరు ఫుల్ ఆర్డర్ ఇచ్చు
కొత్తగా అన్నీ వచ్చినాయి కదా ఏవేవో వెహికల్స్ అని సో ఆ అక్కడికి షిఫ్ట్ అయిపోతారు ఏమున్నది
అంతేనా
బస్సులైనా ఇగా ధరలు పెరిగాయి తగ్గుతాయి ధరలు వాటివి తగ్గిస్తారు అంతే ఆటోమేటిక్ గా ధర తగ్గిచ్చేస్తారు
ఎట్లా డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ కూడా ఎక్కువనే ఉంటది కదా
అట్లుండదు ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ ఒక్క కంపెనీ కాదు కదా చాలా కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి డౌన్ చేస్తాం డౌన్ చేసి మాది కొనండి మాది కొనండి అంటాం
ఓకే ఓకే
మ్మ్
దాంతోపాటు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తది
కొనుక్కోవాలనుకుంటే ఏది బెటరు
కొనుక్కోవాలంటే ఆఆ మళ్లీ మల్ల మాట్లాడతా ఇంకో కాల్ వస్తంది ఆ బాయ్